నమస్కారం అండి
బాగున్నారంండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మేము కామోజ కాలేజీలా కూసున్నం రేపు ఎల్లుండి పండడుగ రెండు రోజులుం న్నాయి కదండి
ఇంకా దాన్ని తయారుీ చేసుకుంటున్నాం
అనీ ఏం చేస్తున్నారు ఓకే ఓకే పన్యవాదస్తున్నారు
ఉ మీరండి
మేము పర్లే ఏం లేదంది కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం నీట్గా పెట్టుకుందామని ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాంండి
మీరు కూడా పండగ తయారు చేస్తున్నారా
అవునండి పండగ తయారు చేసుకుంటున్నా మీకు ఇష్టమైన ప్లేసెస్ ఏంటి అండి
నాకు ఇష్టమైన ప్లేసెస్ అండి ఆ హైదరాబాద్ లో చాార్మల అండి ఢిల్లీ ఇంకా ఆగ్రాకు పోవాలని ఉంది హ ఇష్టేమనా ఫుడ్ బి బిర్యానీ కోడిగుడ్డు చారండి కోడిగుడ్డు చారు అంటే అది వేరే ఇది వేరే బిర్యానీి తింతాయి తక్కువ మళ్ ప లేస్తే కొడిగుడ్డు చారు ఉల్లిగడ్డ చారు చేస్తారు కదా బ కోడికుట్ బాయజస్ ష్ట కలర్ ఇష్టమైన కలర్ అంటే పింక్ రెడ్ అండి రెండు రెడ్ వైలన్స్ అండి వైలెంట్ గ ఉ ఉండాలి ఏద మనం సాఫ్ట్గా ఉంటే అంతే అందరు అద్యసిస్తున్నారండి మనకు హారమ్ చేస్తున్నారు అదే బయలు అంటుకుంటే వీళ్ళు గయ్యాలు గంపాలని రారు దగ్గరికి
హా
అంతే అండి అదే నాకు నచ్చింది అందుకే నేను అలా రెడ్ తీసుకున్నా ఫస్ట్ నాకు ఫేవరెట్ కలర్ పింక్ అండి
ఓకే హఫ చాలా వైలెంట్
మనకు బిహేవియర్ బట్టి కూడా చేంజ్ అవుతాయండి కలర్స్
పర్మనెంట్ కలర్స్ లేదా అండి
పర్మనెంట్ గా నేనెప్పుడు పింకే అండి పర్మనెంట్ కలర్ ఎప్పుడు పింక్ పింక్ తర్వాతనే ఏదైనా వస్తుంది
ఓకే ఓకే
కలర్ జా జాయ్ చేస్తే కానీ పింక్ ని అయితే అసలు మర్చిపోనండి పింకే ఎక్కువుంటాయి నాకు కూడా మనక్ పింకు ఎక్కువ డ్రెస్సెస్ కూడా పింక్ లోనే ఉంటాయాండి
ఓ దట్స్ గ్రేట్
ఆవే ఎక్కువ తీసుకుంటాయి ఇంత చెప్పినా ఎవ్వరు ఎంత చెప్పినా కూడా వినను
ఆ ఓకే
ఇది రెడ్ అంటే ఈ మధ్య ఇందులోనే నాకు కొంచెం కోపం ఉండాలని అంటు గులుసుకున్నా
కోపం కోసం రెడ్డి సెలెక్ట్ చేసుకున్నరాండి మీరు
ఇప్పుడు మనుషులందరూ ఒకేలాగా ఉండట్లే కదండి మనుషులందరూ అందరూ ఒకేలాగా ఉండాలని నాకు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటే ఇ నేను బయట ఈ సబ్జెక్ట్స్ చదవనండి స్టోరీస్ బుక్ అంటే చాలా ఇష్టం అదే వింటూ ఉంటాయి ఎవరని చెప్తుంటే చేస్తుంటే లేకపోతే నాకు ఇస్తే నేను చదువు
అ ఇవాళ రేపు ఎడ్యుకేషన్ గురించి మీ థాట్స్ ఏందండి ఏమైనా చదువు గురించి ఏమైనా చేంజెస్ కావాలనుకుంటున్నారా
అవునండి అంటే చదువుంచి ఈ ఇప్పుడు మనకు నారాయణ ఇన్స్టిట్యూట్ అవన్నీ చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారండి వాళ్ళ ప్రేమతో చదివిపియట్లేదు స్ట్రిక్ట్ చేసి చదివిపిస్తున్నదా ఆ ఇన్స్టిట్యూట్ లోయితే చూడండి ఇప్పుడు సూసైడ్స్ వరకు పోతున్నారు మనకు చదువు అనేది మంచిగా చెప్పాలండి ఓ ఒక స్టోరీ లెక్క చెప్పాలి
అంటే ఇయ్యాలి రేపు స్టడీస్ గురించి అంటే నేను ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్స్ బాగున్నా మనం చదివినప్పుడు సబ్జెక్ట్స్ బాగుందా అన్నట్టు మాట్లాడుతున్నా ఓల్డ్ సబ్జెక్ట్స్ బాగుందా న్యూ సబ్జెక్ట్స్ బాగుందా ఇప్పుడున్న కరికులం మీకు నచ్చిందా వేరే కరీకులం నచ్చిందా నచ్చ
నాకైతే పాతయండి పాతయ నేను చదివిననా నచ్చిందండి
కానీ ఇప్పుడున్న అప్పట్లో మనం చదివే విధానం బాగుంది అందరు టీచర్స్ బాగున్నారు కానీ ప్రజెంట్ అయితే కరికు ఈ కరికులం కొంచెం సబ్జెక్ట్ బాగుంది ప్రతి టెక్స్ట్ బుక్ లో సబ్జెక్ట్ మంచిగా ఇచ్చారు ప్రతి ఒక్కటి బాగుంది అని అది కరెక్ట్ వేలే ఇంప్లిమెంట్ అవతలేదండి
ఉ అ అమ్మీ అమ్మీ ఆరెంజ కలర్ కహంగా తీికా బందరులేకు ఫిరత ఉధర దోజా హలా
కరెక్ట్ వేళ ఇంప్లిమెంట్ అవ్వతలేదు కోతుల బాధ అండి
అవున అండి అయి బట్టల్ దిస్కపోతె
ప్రతి విలేజ్ ల గూడ చాలా మంది కోతులతోని సఫర్ అవుత్
అదే అండి ఎంత సిన్సియర్ గ కూసోని మాట్లాడు మన్నాయి కోతులొక డిస్టర్బెన్స్ చేస్తరు పిల్లలు డిస్టర్బెన్స్ జేస్తరు అవ్వైతే రి రియలండి
బైట్నుంచి లన్నీ లోపటి కోసి అన్ని అడవులళ్ళ తిరగాల్సినయన్ని కాస్త మనం అడవుళ్లకేస్తాన్
ఉమ్ అవునండి అబ్బ రియలండి అదైతె కచ్ అవును ఆ కోతులిప్పుడు వే దేనికి భయపడట్లేదండీ, ఇంతకు ముందయితే ఆ అయిన్ మంటకు జూసినా భయపడేవి ఇప్పుడు దానిగ్గుడా భయపడేట్లే అది కొండ మూచ్చు ఉంటుది గదా నల్లకోతి దాన్నీ జూసి భయపడేవి దానిగ్గుడ భయపడట్లే, కుక్కలు జూసి భయపడేవి కుక్కల్ని కూడా భయపడట్లే అసలు బా అవ్వి గుడా మా అయిపైన్ ది మనుషులు మారినట్టే కోతులు గూడ మారుతున్నరు అవునండి ఇఅమ్మ ఎన్ని మి సై మా ఊళ్ళనే రో ఇద్దరు ముగ్గురు అవును అదైతేగ కొరుకుతున్నయంండి అసలు మొన్న ఇలానేఐంది మా ఊర్లా ఇద్దర్ ముగ్గుర్ని కొరికినయి కోతులు కోతులన్ బట్టుకోవడానిగ్గుడా వస్తున్నరు కొన్ని కొంతమంది అది గూడ ఒక బిజినెస్ అయిపోయింది కోతుల్ని పట్టుకోవడం గుడా అవును అవునండి అదే అయి ఇప్పటి వరకు నేనైతే చూడలేదండి కోతులు పట్టుకోవడం సర్కస్ చూస్నా వుండే, వాళ్ళు తీసుకొని ఆడిస్తరు గనీ అదేగని ఇప్పటి వరకెవరోచ్చి తీసుకపోయేద్ జూడ్ల లె నేనైతే టది ఆఫీస్ ద్వారా
అంటే ఆఫీస్ అని గాదు కొంతమంది ఇట్ల కొంత కొన్ని బెట్టుకుంటరు
ఉమ్
కొన్ని అవి వాళ్ళు పట్టు బోన్స్ తెచ్చి గ వాళల్దేచ్చి కోతులను మొత్తం ఒక దగ్గరకు తెచ్చి అందుల్ నుంచి పంపిస్తరు
అ అంటె
అళ్ళ చాలా కొన్ కొన్ని మనకు న్యూస్ ఛానల్ గుడా ఇస్తారండి చాలా వరకు ఇలా కోతుల్నీ పట్టుకునే వాళ్ళు గుడా
చలు అమ్మో ఎక్కడ్దాండి గోల, ఏ గల నహ ఆనంత క లహంగా బందర భ ని హ అచ్చ ముమ్ై రపులే గయా హంగా లో ఉమ్ హ్ ఆమ్ లంగల్ తీసుకో మ మమ్మీ బట్టలు దీసుకోపోయినయి అంట అవి నేన్ నా పాపా కోసమే ఏందండి మొన్న మ్యాట్ తీసుకోపోయి రోడ్ మీద ఏసింది మాకు తెలియనే తెలియద్ అవి మొత్తం ఖరాబ్ చేసిర్రు పిగ్స్ ఉంటయి గా అవి తొక్కి తొక్కి ఖరాబ్ చేసిర్రసలు పిల్ల, కోతులు ఏందిస్క్ కపోతున్నాయో గూడ తెలియట్లే అసలు
అయ్యో పర్లేదండి దానికి ఒక గవర్నమెంట్ కి చెప్తే వాళ్ళు చూసుకుంటరు.
ఆ ఇ ఇక్కడ ఎవరు ఇస్తున్నారుండి కంప్లీట్ అసలు ఎవరీ అట్లా అవి కూడా మాస్ తో సమానం అన్నట్టు చూస్తున్నారు రు అ మనుషులు అంతే వాటి కోసం ఫుడ్ కూడా పెడుతున్నాం ఒక్కొక్కసారి మేము మరి మన ఇంట్లో కరాబ్ అయ్యేటి ఏం చేద్దాం అవేనే త ఏం కాద
ఉహూ
అవును అవ్వైనా తింటయి కదా మంచిగా అ ఇంకా అండి మీ పండుగ తయారీ ఎక్కడ వరకు వచ్చిందండి కొంచెం ఇంకా ఇంకా చేస్తా ఉన్నాం ఇంకా మీర్జ షాపింగ్ అనేవిటివన్నీ అయిపోయినాయండి
షాపింగ్ అండి ఈసారి మేము చేయలేదు ఆల్రెడీ ఉన్నాయి అవి యూజ్ చేసి ఉన్నాం కాకపోతే ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాం అండి ఇకా షాప్స్లలో చాలా రష్గా బయట వెళ్తే ఫెస్టివల్ వైబ్ అయితే చాలా బాగుందండి
ఉహూ
ఓ ఉగాది అండ్ రంజాన్ అంటూ కల్చర్ల్స్ ఫెస్టివల్స్ వచ్చేవరికి ప్రతి షాప్ కూడా ఫుల్ ఫిల్
అదిను మొన్న తెచ్చు దండి త్రిబుల్ ఫైవ్ కి టూ పీసెస్ వచ్చినాయండి మస్తున్నాయి బట్టలు ఖమ్మంల నేను ఇంకా లేదు మ మామ్మీ వా నెస్ట్ టైమ్ అంట అ నిన్న పో మేము మొన్న పోయినాం అందరు ఫ్యామిలీ కలిసి నిన్నేమో మా చెల్లె వాళ్ళతో పాటు మా మమ్మీ పోయింది పోయి తీసుకోచిరు టు పీసెస్ కి త్రిబుల్ ఫైవ్ మస్తున్నాయండి ఆ టాప్ బాటమ్ అవన్న ఉండొచ్చు ఒక చున్నీ రాలేండి అవునండి తక్కువ వచ్చినా అండి ఇంకా ట్వెల్వ్ థౌసండ్ పైగా ఇంకా మేము ఆ షాపింగ్ చేస్తే ఆ కూలింగ్ క్యాన్ వచ్చింది కప్ సెట్ వచ్చింది
హ ఓ గిఫ్ట్ హౌస్టెస్
అవునండి అసలు నిన్న అసలు నిన్న నచ్చినయియండి ఆ బట్టలు మేము నిన్న పోతే మంచిగా ఉండదు కానీ మేము మొన్ననే ఎక్కువ ఈద్ ఫంక్షన్ షాపింగ్ చేసినాం నిన్న ఏమో అంటే స్టిచ్చింగ్ అక్కడ ఫ్రీ చేస్తారు కదా అని స్టిచ్చింగ్ కనికి పోతే మెటీరియల్స్ అన్ని వాళ్ళు జమ చేస్తున్నారు అది చూసినాము మేము ఆ జమజ్ అంతా చూసేసరికి అసలు అక్కడ అయితే అక్కడనే ఉండ బుద్దు అయిందిమ్మండి అన్ని తీసుకొచ్చ మా మమ్మీ వాళ్ళయితే నియర్లీ సిక్స్ ఎయిట్ పీసెస్ తీసుకొచ్చారు సేమ్డ్రస్సెస్ త్రిబుల్ ఫైవ్ కి టూ పీసెస్ అ టూ పీసెస్ అండి ఒక చున్నీ రాలేదు అంతేగాని క్లాత్ అయితే సూపర్ ఉందండి
ఓహో
శ్రీ చైతన్య షాపింగ్ మాల్ ఖమ్మం ఇప్పుడు ఉంటదండి ఎందుకంటే ఇప్పుడు రంజాన్ అయిపో పోతే మళ్ళ ఆఫర్స్ ఉండవండి ఇవ్వాల్నే పోవాలి ఇవాళ్లే చేసుకోవాలి కోవాలండి అసలు నేను ఎప్పుడైనా కాటన్ డ్రెస్ మా పిన్ని దగ్గర నుంచి తెప్పించుకుంటాండి సర అసలు లేవని నేనైనా షాపింగ్ పోయినామని చూద్దామ అని అనుకున్నాం మొన్న చూస్తే లేవు నిన్న చూస్తే అవున్నాయి అయితే మా మమ్మీ వచ్చేసింది నాకొక్క చేత ఆక్కొక్క చేత ఇంకా మా ఇద్దరికి మ చెల్లెలి ఇద్దరికి రడు రెండు చేతులు తెచ్చారు మస్తున్నాయి అసలు అ బాటం ఏద మనం చున్న ఏదైనా వేసుకోవచ్చు కదండి ఇప్పుడుటి పెయిధదా ఒక స్కాప్ తీసుకుంటే అన్ని డ్రెస్ెట్ అవుతాయి అదే అండి మీరు కూడా ట్రై చేయండి స్ీ చైతన్య షాపింగ్ మాల్ బాగుంటది దాంట్లో మిగ్ గిఫ్ట్ క్యాంపస్ కూడా వస్తున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలంగ్